ఆ అది అప్పుడే చెప్పినా కదా డి ఐ పి కి
ఉమ్
అది ఆశిస్తారు
అ
అ ఆశిష్ సార్ గానీ లేకుంటే సుబ్బారావు సార్ వైఫ్ ఉన్లా
ఆ
ఆమె వాళ్ళిద్దురూ ఎవరో ఎవరో ఒకరు వాళ్ళిద్దరులో అని చెప్పారు
ఊహూ ఆ సు బ్బారావ్ సార్ వైఫ్ కూడా బానే చెప్తారు కదా
ఆ ఆమాకు లాస్ట్ టైమ్ అదే ఈ సారే త్రీ టూ లో బిఎల్ఎస్ఏ ల్యాబ్ కు వచ్చింది బాగా చెప్తారు మేడం. బా చెప్తారంటే. ఆమెకు వచ్చిన దాంట్లో ఆమెక్ తెలిసిన దాంట్లో చెప్పేది అంత బాగా చెప్తుంది.
హ్మ్.
పెద్దగా ఆమెకి శుబ్భారావు సర్ తెలిసినంటే ఏం తెలీదు. కానీ ఆమెకు తెలిసినంత వరకు బాగా చెప్తది.
అ
అంటే మనకు తెలుస్తది కదా వీళ్ళకి ఎంత ఎంత వరకు వస్తు‌. వస్తదని.
హుమ్.
అంటే ల్యాబ్ లో క్వషన్స్ అడిగెయండి అమ బేసిక్. సూషన్స్ అడిగింది పెద్దగా ఏమి అడగల.
ఆహా.
ఇంకా జనరల్ క్వశ్చన్సే అవి అట్లా. అందరిని అవె అడిగింది ఆ. అవి మళ్ళా మిడ్డు గాడిగినవి మళ్ళా సెమ్ముకు కూడా అడిగింది మేడం.
ఓహో.
హ్మ్.
దీనికి ఏ ల్యాబ్కి వచ్చిన అతను.
వీళ్లేస్య.
వీళ్ళుసి.
హ్మ్.
ఇంకా ఏమ మూవీస్ చూడలేదా అది కాకుండా.
ఉమ్ ఇప్పుడు దాకా ఇప్పటికి రెండు చూసిన మార్నింగ్ నుంచి. ఇది అతిరాజీ అని మలయాళం సినిమా ఒకటి ఉంది.
ఏం చూసావ్.
అతిరాది అని మల్యాణం మొగుటింది అది ఈమధ్య చాలా ఫేమస్ అయింది.
దిరాదా ఆ మళ్ళ.
అదొకటి చూసినా దాంట్లో చౌవుక ఒక సిన్ నాను. చాలా ఎమోషనల్ గా అంటే ఎమోషనల్ కాదు కొంచెం మోటివేట్ గా ఉంది.
ఉహు.
ఎప్పుడైతే మనం ఓడిపోతామో మనకి ఇం. ఇంకా మనల్ని లో చేయడానికి చాలా మంది వస్తానే ఉంటారు చాలా విధాలుగా మనం లో. అయ్యేకి చాలా ఛాన్సెస్ వస్తా ఉంటది. అవన్నీ ఎదుర్కొని మనం. లైఫ్ లో సక్సెస్ అవ్వల్ల వేరే అంటే వాటికి భయపడకుండ ఇంకా స్ట్రాంగ్ గా నిలబ నిలబడాల. అని సిచ్యువేషన్ తగ్గట్టు ఒక ఒకటి చెప్తాడు అది బాగుంది.
ఉహు.
ఇంకా అంటే.
ఉమ్.
ఉమ్ కొత్తవి ఏమొచ్చినాయి.
వాస్తవ ఇది బ్లాస్ట్ మూవీ వచ్చింది చూసినవా.
నిన్నే చూసిన అది. అంటే సినిమా కాదు మూవీ రులీజ్స్ కి వచ్చిందని చూసిన. అంటే ఇంటికాడున్నానా ఆ. చూసినాను ఎప్పుడెప్పుడు ఆ సినిమా వస్తుందా అని వెయిట్ చేసిన.
అవునవును బావుంది పర్లే బానే ఉంది నచ్చింది నాకు
హీరోయిన్ ఫైటింగ్ సూపర్
ఊ
టే అమ్మాయిలంటే అట్లుండాల
అవునవును
ఫస్ట్ లోది ఆ వి క్రమ్ ఉండ్లా విక్రమ్ ఆ ఔ విక్రమ్ యే లే ఆహా విక్రమ్ కాదు ఆయన
అర్జున్ అనుకుంటా ఆ
ఆ అర్జున్ కూతురు ఇచ్చింది అని చెప్పినారు ఫస్ట్ లో అంతా మళ్ళీ ఈమ ఇంకో యాక్టర్ ఆమెది కూడా ఇంకో సినిమా అని మళ్ళ రియలైస్ అయినా
ఆ అవునవును ఇంకో సినిమా ఏదో ఉంది దానిది కూడా
ఊ ఉమ్ అది కూడా బావున్ అంటే ఇంకా రిలీజ్ అవ్వలా అది అది కూడా బావుంది అంటే కొన్ని క్లిప్స్ అవి చూసినాం ఇన్స్టా లో మీ ఇంట్లో డాగ్ ఆ ఉండేది
ఉమ్ హూ ఏం సౌండ్ వస్తాంది నీకి డాక్ సౌండ్ ఏ నా
అప్పుడే వచ్చినింది ఇప్పుడు రాలేదులే
ఔనా అదే పల్లీలో ఉన్నాయి మా ఇంట్లో లేదు
ఊ పిల్లి కుక్క ఏదీ పెంచుకోరా మీరు
అయ్యో యాడుంది వాటికి ప్లేసు లేదు ఆవుల్ని పెంచుకుంటే చాలు మేము
హా
ఇంకా ఇంటరు ఇటి ముందేనా ఇంటి ముందర అక్క వాళ్ళు ఒక కుక్కని పెంచుతారు దాని పేరు లియో ఉమ్ దాన్ని చూస్ కుంటాంటాడు మా నాయన అప్పుడప్పుడు
మయా లియో
అభయ్
ఆహ్
ఊ
ఇక్కడ ఒక వీధి పిల్లి ఉండేదా అది ఆ మూడు పిల్లల్ని పెట్టింది
ఉమ్
పిల్లిల్లో రెండు యాడనో ఎత్తుకోబోయి పెట్టింది ఒకటి ఈడే వదిలేసింది
ఊ
ఆ ఒకటి నేను ఇంక అప్పుడప్పుడు దానికి పాలు అన్నం బిస్కెట్లు వేస్తా వచ్చినానా అది ఈడే అలవాటు అయిపోయింది ఆ పిల్లి ఇప్పుడు ఇప్పుడు కొంచెం పెద్దది కూడా అయ్యింది
ఊహూ
ఇప్పుడే దానికి టీ ఏసినాను అంటే మిగిలిందని నన్ను చూస్తా అరుస్తాంది ఇంగా ముందు ఇష్టం బాగా ఆహా ఎప్పుడైతే ఈ పిల్లిని పెంచుకుంటా ఉన్నాము అప్పటి నుంచి ఇంకా పిల్లిలూ వద్దు కుక్కలూ వద్దు కుక్కలు ఒకే బాగుంటాయి పిల్లిలు పో అని ఆకలి అయితే చాలు చుట్టూ తిరుగుతా అరుస్తా ఉంటా ట్టాయి కుక్కలు అట్టా కాదు
ఆమ్
ఆకలైతే వస్తతాదా ఆ వత్సాయి అరుస్తాయి మనం కదిరితే కొంచసేపు ఉండంటే సైలెంట్ అయిపోతాయి
ఆమ్
అటా తల్ తిన్నావ్
అమ్
ఉమ్ ఈ వట్ట కాదు ఓ అరుస్తా కాలు కడ తిరుకుతా మనం మనల్ని పడేసేలా చేస్తా కింద
కరెక్టే ఎ అవి మన చుట్టూనే ఉంటాయి పిల్లలు అదే చెప్తున్నారు ఎవరు ఎవరన్నా వింట
ఉమ్ ఇంకా అవి ఆకలి వేసినప్పుడు ఏ మన దగ్గర వస్తాయి మీది ఆ టైమ్ లో అసలు రాను కూడ రావు
పిల్లులా
ఆ
ఉమ్ ఇంక
ఈ దీనియితే నేను ఒక్కసారి కూడా ఎత్తుకోలేదు ఇది పేరు పెద్దది కూడా అయిపోయింది అది
ఆహా
వాళ్ళమ్మ సెకెండ్ రౌండ్ ఇంకోటి పోయి
ఉమ్ పిల్లులు గాని కుక్కలు గాని పట్టుకోవాలంటేనే భయం నాకు
చిన్న పిల్లలు
ఆహా ఇష్టం ఉండదు
ఉమ్ నాకు కూడా పెద్దగా ఏమి ఇష్టం ఉండదు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఒక కుక్క ని పెంచినారు అట్లా కొంచెం కుక్కలు అంటే నచ్చినయి ఇంకా పిల్లు రీల్స్ వస్తా ఉంటాయా వాటిని చూసి మురిసిపోయిన అయ్యో పిల్లులు కూడా బాగుంటాయని ఎప్పుడైతే దీని పెంచుకుంటాన్ననో పిల్లులు అంటే కో విరక్తి కోపం ఇంగా ఇంకా చిన్న పిల్లలంటే ఆ వాళ్ళ దగ్గర కూడా పోను వా అంటే మన బంధువు వాళ్ళ పిల్లలు ఎవరైనా అదే మామ కూతురు అట్లుంటే అది కూడా పెద్దగా ఏం పోను
నా దగ్గరికి రానిరని నా ఉద్దేశం జాగ్రత్త త్తగ ఉండారు ఎ పట్టుకో పడిపోతావు తట్టుకో తట్టుకో
చెప్పినవా ఇంట్లో రిజల్ట్
అ చెప్పిన
హుమ్ ఏం చేసినారు స్పెషల్
అయ్యో ఏం లేదు అట్లా నా కేం అంత ఇదిగా అనిపిల నాకేమి
హుమ్ మీ క్లాస్ లో ఇం ఇంకా ఎవరికి వచ్చింది హైయెస్ట్ నీకు కాకుండా
హుమ్ తెలిదే నాకు ఫస్ట్ నాది తెలుసు నాకి వేరే పిల్లది తెలుసు దట్స్ ఇట్ తంతే
హ అంటే మాములుగా మీ క్లాస్ వాల్ల అంతా టాపర్లే కదా
దాంట్లో అమ్మాయిలోని అడిగితే అమ్మాయిలు నీకు తెలుసా పాప సెల్వ ఊకే మాట్లాడుతుంటది ఆ ఆ పాప కి మంచిగా ఉంది
స ద ఆ నా రూమ్మేట్ నాతో టచ్ లో కూడా లేదు ఒకసారి ఎళ్ళినప్పుడు నుంచి
ఉండదా పిల్ల నేను అప్పుడు ఇప్పుడు చేస్తా ఉంటాం ఫోన్ చేసినా కూడా ఎత్తద్దు ఎత్తినా కూడా వాళ్ళు తమ్ముడు మాట్లాడు అక్క నా దగ్గర ఉందక్క ఫోన్ మాక్క దగ్గర లేదంటాడు ఉహు
అయినా ఆ పిల్ల ఇంటికి వెళ్తే మాట్లాడదు
ఉ అవునవును బిజీ అయిపోతుంది
ఉమ్ ఈడున్నప్పుడు వామ్మో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో వాళ్ళ అన్నోళ్ళతో వాళ్ళ ఫ్రెండ్స్ తో నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటుంది
ఆ అన్నయ్య బళ ఇష్టం అనుకుంట ఆ పాప కి చానా
ఉమ్ కానీ ఎంత సేపు పని మా కొంచేపు మాట్లాడితే ఓకే ఈవినింగ్ వచ్చినప్పుడు నుంచి నైట్ తి తినేసి పడుకునెంత వరకు
ఊ
అద రోజుకొకరులే ఒక్కొసారి వాళ్ళ అన్న ఇంకొక జాన్ అని ఒక ఒక్కడు ఉన్నాళ్లే ఆ అన్న ఎన్నిసార్లు చేస్తా అంటాడు
ఊ ఊ నాక్కూడా ఫోన్స్ లో మాట్లాడడం అంటే చానా సేపూ మాట్లాడ అదే రిలేటివ్స్ అయితే అస్సలు మాట్లాడలేనునుకో
ఆ
ఆ కందులికరలా ఉంటుంది
ఉ
నీకు రిలేటివ్స్ తో మాట్లాడటం ఇష్టమేనా
పోయిపోయి వాళ్ళతోనే ఇంటికి ఎవరైనా వస్తే కూడా మొహమాటానికి బాగున్నారా కాఫీ తాతారా ఏమై తింటారా అని అడుగి గమ్ముడి వచ్చేస్తా వంగ వళ్ళీ ఎంత వరకు బయటికి కుడ్రా నేను
అ కరెక్టె
మరి అంత క్లోజ్ అయినా కూడా కొంచెం టచ్ ఉన్నా కూడా ఏమంటే ఏమి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎట్లున్నారు అందరు బాగున్నారా అంతే అంతకు మించి మళ్ళీ ఆ తర్వాత ఏం మాట్లాడను
అంతేలే అంతే
నాకు మళ్ళా ఏం మాట్లాడాలో తెలియదుమా
ఉమ్
తింటారా ఆర్టిఫిషిల్గా ఉంట నాకైతే మనసులో నుంచి వచ్చి అడుగుతా అన్నట్టు ఉండదు నాకు నాకైతే ఇగో అడగాలి అన్నట్టు అడుగుతా నేను
ఆ ఏదో మా ఇంటికి వచ్చినారు ఇంకా తప్పదు అడగలి మనం చూసుకోవాలి మనం చూసుకోవాలా
ఆ అట్లా అట్లా అడుగుతాను అంతే ఏదో వాళ్ళంటే అభిమానం ఉండి ఇష్
ఆ వాళ్ళే అట్ట చేసుకుంటారు
ఊ
ఇంతకూ ఎట్లుంది రైస్ కరెక్ట్గా టెన్ డేస్ ఆ అంతేలే
ఔన్ ఆ చెప్పేషినారా మనకు ఫిఫ్టీన్త్ యే ఓపెన్ అని
ఏమో
ఊ ఆతే మాకు మా సీ ఆర్ చెప్పినాడు మాకు కూడా అంత నమ్మకం లేవు అంటే పదైదో తేదే అనేసి బడి
ఇప్పుడు ఒక్కొక్క ఒక కోర్స్ కి పెట్టింటారు కదా
ఊ ఊ
వాళ్ళందరికీ సపరేట్ సపరేట్ గా చెప్తారంటనా ఊ
లేదు అన్నీ సెక్షన్స్ కీ ఒకటే ఇదే
అన్నీ సెక్షన్స్
మనికి ఓ ఈ ఎట్లా పోయినాం మనం
లైన్ లో
పో
ఆహా అట్ల వెళ్
మా సెక్షన్ లో
ఇప్పుడు మీ సెక్షన్ లో కొందరు కొన్ని కొన్ని పెట్టుకొనింటారు కదా
ఆ
అంటే వాళ్ళంతా డివైడ్ చేసి సేమ్ గా ఉన్న వాళ్ళని
ఆ అట్లనే ఉంటుందేమో
ఊ ఊ అదే దే అంతే ముందు మనకి